బావున్నారండి.
ఆ బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
ఆ బానే ఉంది. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను.
ఉ
అవు అంతా సర్దుకుంటున్నానండి. మీరేం చేస్తున్నారు?
నేను ఏం చేస్తున్నా అండి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళొచ్చా.
అవునా మీకు మీరు స్టే చేస్తున్న దగ్గరికి ఆఫీస్ కు దగ్గరేనా.
ఆహా దగ్గరేనండి.
అవునా
ఉ
మాకు ఇక్కడ చాలా కష్టం అండి అస్సలు మా హాస్టల్ కి ఆఫీస్ కి వెళ్ళాలంటే.
మ్మ్
చాలా దూరం ఫుల్ ట్రాఫిక్ అండి అసలు
మ్మ్ హ్మ్
ఎక్కడ చూడు అసలు మామూలుగా ఊర్లలో అయితే ఒక గంట జర్నీ బట్టేది ఇక్కడ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది పది కిలోమీటర్లు పోవాలన్నా కూడా
మ్మ్
ఇంకేమండి మీ ఊరిలో మొహరం జరపలేదా
మొహరం బానే జరిగిందండి
అవునా ఆ
మొహరం బానే జరిగింది కాకపోతే ఇక్కడ మాది విలేజు టైప్ లో ఉంటది కాబట్టి కొంచెం ఆ ధూంధామ్ అనేది చాలా తక్కువ ఉంటది
అవునా మ్మ్ మామూలు పల్లెటూ ఊర్లలోనే కదండి బా జరుపుకునేది ఇ టౌన్లలో ఎవరు జరుపు ఉంటారు ఊర్లలో అయితేనే మొత్తం మ్మ్
అంటే ఊర్లలో ఇక వీలే అందులో ఎర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంటదండి విలేజర్స్ దగ్గర
ఆవునూన్ కరెక్ట్
సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ ఎకానమీని బట్టి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లో చేసే విధానం కూడా చాల తక్కువ ఉంటది అదే సిటీస్ లో అనుకు కోండి కొంచెం ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళందరు ఉండటం వల్ల
ఏదానికైనా డబ్బు పెట్టగానే ఖర్చు పెట్టడానికి వెనకాడరు
మ్మ్ అవునండి
ఆ అదే కాకుండా ఇప్పుడు టౌన్లలో అయితే జాబులే కాకుండా కొంచెం వీలు దొరుకు తుంది ఏదైనా జరుపుకోవడానికైనా అదే పల్లెటూరు టూల్లలో అయితే ఎప్పుడు తోటల్లేకి పోయి పనులు చేసుకునేది ఇదే ఎప్పుడు ఉంటుందండి ఇంకా వాళ్ళకి కూడా పనుల పైన ఇంట్రెస్ట్ ఉండదంతా పండుగల పైన
మ్మ్
ఇంకేమండి మీరు మీకు పొలం ఉందా అండి
నాకు పొలం ఏం లేదండి
అవునా
పొలం ఏం లేదు నేను నార్మల్గా ఆ జాబ్ మీదే జీవిస్తుంటాను
మ్మ్
అట్లా చేసుకొని చేస్తుంటాం అనమాట
వర్షం రాలేదా అండి మీ సైడు
మా సైడు రొండు రోజుల నుంచి భారీ వర్షం అండి
ఆ
మ్మ్ భారీ వర్షం బాగున్
మా సైడ్ అస్సలు రావడం లేదండి
ఎందుకండి మీకు ఎండలెక్కువ ఏంటంట
ఆ మా సైడు చాలా ఎండలు ఎక్కువ
మ్మ్
ఇంకా వర్షాలు తక్కువ ఎండలు ఎక్కువ నీళ్లు కూడా తక్కువే మా సైడు కానీ పంటలు ఎక్కువ ఉన్నాయి అందరు పంటలు వేసినారు. వేరుశనగ ఇంకా శనగలు చినా చెట్లు ఇలా పెడుతుంటాము.
ఉ
వర్షాలు తక్కువ అయినాయి కొంచెం ఎప్పుడోస్తాయో చూస్తున్నాం వర్షాల కోసం.
మ్ ఎందుకండి వర్షపాతం అటు తక్కువ అండి.
అదేదో అండి అంతే పూర్వకాలంచి మా సైడ్ అంటేనే ఎక్కడ లేని ఎండలు మా సైడే ఉంటాయి
మ్
తక్కువ మా సైడ్ వర్షాలు రావడం
అదే లేండి
ఉమ్
అవునండి గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ చల్ల టే వాతావరణం ఉన్న దేశాలలో కూడా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫా ఫామ్ లలో ఆ అక్కడ రోడ్డు కరిగిపోవడము.
అవునవును
చెప్పులు కరిగిపోవడము మళ్ళీ వచ్చేసి ప్లాస్టిక్ అనేది కరిగి పూర్తిగా చేయడము.
అంత ఎండలు ఉన్నాయండి రో ఇంకా తార్ రోడ్డు పైన అయితే ఇంకా అసలు చెప్పులు వేసుకోకుండా ఒక అడుగు కూడా పెట్టలేము ఇంకా బయటకి
అట్లాంటి పరిస్థితి వస్తుంది.
ఉ ఎందుకంటే అందరు ప్రతి ఏదైనా కొంచెం ప్లేస్ దొరికితే చాలు చెట్లను నరికేయడం ఇవే ఉన్నాయి కాబట్టి వర్షాలు తక్కువ
ఉ
ఇంకా వర్షాలు రాకపోవడం వల్ల ఎండలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి.
అవును మొత్తం కూడా ఈ భూమిలో కూడా అంటే వేడి పుట్టడానికి కారణం ఏంటంటే ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది.
అవునవును
నేలలు నేల పడిన చినుకు భూమిలో ఇమికే పరిస్థితి లేకుండా పోతుంది.
అవునండి భూమిలో కొంచెం ఇంకితే అవి కొంచెం కూలి కూల్ధనాన్ని ఉత్పత్తి చేసి కొంచెం బాగుంటుంది. కూలుగా ఎక్కడ ఒక చిన్న ఇంటి రహదారు చేసుకోవాలన్నా కూడా తార్ రోడ్ ఇలే ఉన్నాయి.
నవునవును
కాబట్టి
దాని వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అవునండి.
ఇప్పటి జనరేషన్ లోనే ఇట్లు ఉంటాయండి ఇంక రానున్న వంద సంవత్సరాలలో నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక ఆ చర్మం మీద కూడా బొబ్బులు అనేవి ఏర్పడతాయి. కొన్ని కొన్ని పరిశోధనలొ తేల్సి చెప్తున్నారు.
అవునండి
మ్ దాని కారణంగుడా అట్లా అయ్యే అవకాశం ఉండొచ్న్ట
అందరు చెట్లన్ పెంచమని చెప్తే, మనోళ్లు మాత్రం చెట్లన్ని నరికేస్తున్నారు గాబట్టి ఇంకా వ. చేసి వచ్చే వచ్చే సంవత్సరాల్కూడా సమస్యల్ని ఎదుర్. కోవాలండి మనం చేస్తున్న పనికి
అవునవును దీనికి ఒకటే పరిష్కారం అండి ఏది కూడా అంతా మన చేతుల్లోనే ఉన్నది.
ఆ అవునండి అంతే కదా
మన చేతుల్లోనే ఉన్నది మనమే దాన్ని నాశనం చేస్తున్నాం. మళ్ళీ మనమే సృష్టించవచ్చు దీనికి ఒ. కారణమ్వుంది
ఏంటండీ
ఇప్పుడు సీడ్ బాల్స్ని ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు
ఆ హ ఆ
ఆ సీడ్ బాల్స్ నేమ్ జెయాలంటే మనం, ప్రతి చోట కూడా ఎక్కడైతే ఖాళీ ప్లేసులుంటయో, గవర్నమెంట్ ల్యాండ్స్. ఆ బీడు భూములు అనే వాటిల్లో ఉంటాయో
అవును
ల్లో ఏంటంటే మనం సీడ్ బాల్స్ ను విసరాలన్మాట
అవును ఆ
ప్రతి చోట ఇప్పుడు మ్ ప్రతి చోట కూడా సీడ్ బాల్స్ విసుర్తే అవి వర్షానికి విత్తుకొని. ఆ ఆటోమేటిక్గా చెట్లను ఒకదానేమ్మట ఒకటి ఒకదానోకటి ఓ. కొత్తయే విధంగా జేస్తాయి
ఆ అదే ఇప్పుడు ఆ ఎడార్లో అదేదో అన్ చూపి రీ ఇన్స్టాలో వస్తుంటాయి అలాంటివెనా.
అవునండి అట్లా చేయాలి
ఆ మామూలుగా ఇప్పుడు ఏడార్లో చేస్తుంటారు గదా! చెట్లను పెన్. చడానికి అలాగా
ఉ ఉ హు
మ్ అన్తేన్డి ఏద్ జరగాలన్నా మన్చేతుల్లోనే ఉంది
అవును మనం కూడా ఏం జెయాలంటెన్డి మన్ జన్రేషన్స్, నెక్స్ట్ జన్రేషన్ పిల్లలకి. మనం మన స్టడీతో పాటు ఈ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఒక మంచి అ సజెషన్స్ చేస్తుండాల వాళ్ళకి
అవునండి మనలాగా గాకుండా వాళ్ళైనా కొంచెం చేంజ్ అవ్వాలి.
అవును ఒక లైఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎట్లీస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్. ఆ ట్రీస్ననేది వాళ్ళు నాటే విధంగా మనం చేపించాలి.
అంతే అండి వా
అట్లా చేపిస్తే యట్లీస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ కాకుండైనా ఆ ఒక అందులో సగానికి స తగమన్న వాళ్ళు ఆ అట్లా టార్గెట్ ఆ టార్గెట్ బెడి తే సగమన్న పెట్టే విధంగా చేసే విధంగా వాళ్ళలో మార్పు తీసుకురావచ్చు.
అవునండి
అట్ల చేస్తే ఒక మంచి ఆ స్కోప్ ఉన్న విధంగా తయారు చేయొచ్చండి సమాజానికి ఒక మంచి యంగ్ జనరేషన్స్ పిల్లల్ని మనం తయారు చేసి ఇవ్వచ్చు
నేను కూడా ప్పుడు నాటే వాళ్ళం అండి మా సారు చిన్నప్పుడు మేం చదువుకునేటప్పుడు అసలు ఎవరైనా వేరే పిల్లలు చెట్లని ఇంచేస్తే అసలు భలేగా కొట్టేవారు వాళ్ళు చెట్లు ఇప్పుడు నుంచే పెంచాలి ఇప్పుడు నుంచే పెంచాలి మీరు పెద్ద అయినాంకైనా అవే మీకు నీడని చేది అని అలాగ ఎప్పుడూ చెప్తుండేవారు మా స్కూల్ దగ్గర ఇప్పుడికి కూడా ఉన్నాయి మేం నాటినవి
ఊ
అలాగే మీరు కూడా చెప్తున్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి నాటించాలి వాళ్ళతో అని
అవును
ఊ
స
కే మళ్ళీ తిన్నారా
ఆ చేశానండి భోజనం చేసాను
ఆ
ఊ పప్పు కర్రీ చేసారు
అవునా మీకు వంట వచ్చా అండి
ఆహా లేదండి నేను కంప్లీట్ గా డిపెండెడ్ ఏ చేసుకోలేను నాకు చాత కాదు
ఆ
మీరండి తిన్నారా
ఆ తిన్నామండి
ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ చాయ్ తీసుకుంటారా
అలా ఏం లేదండి ఇంకా ఆఫీస్ కెళ్తే ఆఫీస్ లోనే వాళ్ళే ఇస్తారు
ఊ
అక్కడే తినేసి తగేసి వస్తమండి
ఊహూ
ఉమ్ ఈరోజు మేము ఊరికి ఎళ్ళేసింటిమి అందుకే ఇంక ఆఫీస్కి ఎళ్ళలేదు
ఊ అదేలేండి ఇంట్లో ఇంటి దగ్గర అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారు
మా అమ్మ నాన్న వ్యవసాయమే అండి మాకు పొలం ఉంది
మింత్ ఎన్ని ఎకరాలు ఉంది
మాకు ఆరు ఎకరాలు ఉందండి
ఊహూ ఎంత మంది అండి ఫ్యామిలీసు
మీన్ నేను మా అక్క మా అమ్మ నాన్న అండి అంతే
అవునా
ఉమ్ మా నాన్న మా అమ్మ ఇద్దరూ పొలం పనే చూసుకుంటారు
మంచిదండి మంచిది ఊమ్
మా సైడ్ ఎక్కువ అన్నీ బత్తాయి చెట్లు అరటి చెట్లే ఎక్కువ పెడుతుంటామండి కాబట్టి తో తోటలో పని ఎక్కువ ఉంటది అరటి చెట్లకి
ఊ
అలా కాబట్టి ఎప్పుడూ మా అమ్మ నాన్న తోట పనిలోనే ఉంటారు బిసీ అయిపోయిన్ ద్దరు
హ్ మంచిదేనండి ఇప్పుడు ఒకప్పుడు పూర్వం ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేస్తే అది ఆ దర్జా విధానం అనుకున్న కనుక ఈ రోజులు ఇంట్లో కూర్చొని ఉండటమే మనం మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇంట్లో ఉండి
అవు అవునండి అవునండి
అ శ్రమిస్తే అంత ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడానికి ఛాన్సెస్ ఉంటాది
చాన్స్ కరెక్ట్ అదైతే కరెక్ట్
తింటే వాళ్ళు అర్ధాయుసు సగంలోనే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటది.
ఉ ఇప్పుడేముందండి మా నాన్నగారు ఇప్పటికే ఎంత కష్టపడుతుంటారు. పొద్దున్న లేసినప్పుడు అప్పటి నుంచి సాయంత్రం వరకు అయినా కూడా షుగర్ అంటారు బి తప్పి అంటారు. ఇలాంటివన్నీ టాబ్లెట్ల తనే జీవితం మొత్తం గడిపేస్తున్నారు
ఉహ్
అంత పని చేస్తున్నా కూడా అలా ఉన్నారు ఇంకా మనము అయితే ఏం పని చేయ్యకుండా ఆఫీస్ లో ఇరవై నాలుగు గంటలులకు అంటే పన్నెండు గంటలు కూర్చొని కూర్చొని ఇంకా మనం వాళ్ళ వయసుకు వచ్చేసరికి వాళ్ళంత పని కూడా చేయలేమేమో అనిపిస్తుంది
అవునవును
ఆ
ఓకే ఓకే అండి
సరే
ఓకే